హలో
హలో
అండి
నమస్తే అండి
నమస్తే అండి
ఎలా ఉన్నారు
బాగున్నామండి
ఆ బాగునండి ఉగాది ఎలా జరూప్ క అండి
ఉన్నామండి
ఉ అవునండి మేము బాగా జరుపు తున్నామండి ఉగాది పచ్చడి చేసుకున్నారా
ఆ చేసుకున్నాము అండి మీరు చేసు
ఆ చేసుకున్నామండి ఏమో మామిడికాయాలు అని షెడ్ రుచులు అని అంటారు కదండి తీపి పులుపు చేదు కారం ఒగురు ఇవన్నీ కలగలుపుకొని వేసుకున్నామండి ఈ పండుగు చాలా విశేషం తు ఉందండి చేదు తిపి అనుభవాలు అన్ని మన జీవితంలో కలగలపి ఉంటాయని
అవునండి
పెద్ద స్టోరీయే ఉందండి మీకు ఏమన్నా తెలుసా అండి
లేదండి నాకు అంతా తెలిదండి మీకు తెలుసు అంటున్నారు కదా పండగ బానే జరుపుకున్నాము
పొద్దున్నే పూజాలు అవి చేసుకొని
నా ఆ అంతే
అమ్మ నాన్న ఆశీర్వాదాలు తీసుకొని ఏదన్నా పుధార ప్రసాదాల బెడితే తినేసి
ఊ
ఈవనింగ్ అత్త షాపింగ్ కెళ్ళి
అంతే
అనుదే సాయంత్రం వచ్చి ఒక సినిమా చూసి ఉన్నామండి మీరు ఎలా చేశారు
ము అంతా ఇంట్లోనే జరుపుకున్నాము అండి బయటికి ఎక్కడికి వెళ్ళలేదు ఇగా పొద్దున్నే స్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకొని ఇంగా స్వీట్ చేసుకున్నాము
ఉహు
అంతే ఇంకా ఇంకేం చేయలేదు
సరే అండి టే బాగా సెలబ్రేట్ చేసుకున్నారంటారు
ఆ బాగానే చేసుకున్నామండి ఈ ఉగాది ఓక్ కా ప్రత్యేకత అది ఆ మీకు తెలుసా అండి
ఉగాది అంటే మాముూలుగానే షడ్రుచులు అంటారు కదా
అవునండి
దాన్ని పుడుపు అని కారం అని వాటికున్న విశేషత వాటికున్నాయండి
ఊమ్ అవును
కాలం అయితే తెలిదు గాని మునుపటి రోజుల్లో అయితే మా అమ్మమ్మ గారు చెప్పేవారు ఉగాది స్పెషాలిటీ గురించి అ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాం కానీ ఈ జనరేషన్ కి అది లేదు
ఆహా
అని మీ తరాన్ నేర్పించాలి
అవునండి
ఏదైనా సరే వాళ్ళు ఉన్న పద్ధార్తులు పట్టింపులు డిఫరెంట్ ఇక్కడ డిఫరెంట్
అవును పాతకాలం పద్ధతులు వేరే ఇప్పుడు ఉన్న కాలం పద్ధతులు వేరే
ఉ ప్రతి దానికి అదాని ఇదని ఇదని అదని అంతే కదండి కానీ దీపావళి ఉగాది వల్ల మనం చాలా నేర్చుకోవాలండి ఉగాదిలో ఉన్ తాయ్ గాదండి
అవును
లైక్ కొన్ని మన జీవితాలు జరిగిన సంఘటలన గురించి కాని
ఊమ్
గాని ఏ విషాలన్నా ఆ షెడ్ రుచులు ఆ ఆరు రుచులు మనలో కలగలిపి ఉంటాయని ఆడవాళ్ళు మనం రుచి జుస్తామని సందేశం సందర్భం సందేశం ఇస్తున్నారండి
మ్
ప్రత్యేకత అప్
అంతే అండి
పచ్చడిలో ఉన్న
ఉమ్ అవును
మనికి
అది గాకుండా ఇంకా మనకి మొదటి పండగ సంవచ్చరానికి ఉగాది అంటనే అంతే గదా అండి
ఏదిదు మీరు జూసుకున్నారండి మీది ఏ రాశి
మాదా అండి మాది కన్యరాసి అండి
ఒహొ
మీదండి
మిధున రాశి
అవునా అండి
ఊ అయితే మొన్న ఈ స ఈ ఉగాదికే కదండి మనం చూసుకుంటాం రాసుల గురించి మన వేషం ఎంత ఆదాయం ఎంత అవని అని ఇలా కొంత చూసుకుంటాం సో దట్ మనం కొన్ని ఎదరయ్యె సూచండ్ల్ అవన్ని మన తెలుస్తూ ఉంటాయ్ ఇ అనుభవాలు మనకి ఎలా ఉంటుంది ఈ సంవత్సరం ఉగాది అంటే తెలుగు వారికి ఇదే కొత్త సంవత్సరం కింద మదరైందని మనమనుకుంటాం అందరూ సంగ ఆ జనవరి ఫస్టు అనుకుంటారు కానీ మనకి మాత్రం ఇదే ఉగాది ఫస్టు నూతన సంవత్సరం లాగా
అవునండి
ప్రతీది మాకి నాకి తెలిసిందే దీని ప్రత్యేకత గురించి ఆలోచనల గురిం వుంచి
ఊ
ఇంకిదే ఉందండి దీనికి ఉగాది పండగ
ఆ
ఇంకేమన్నా పండగలు అండి
ఇంకేమన్నా పండగలు అంటే ఇంక ఉగాదియె అండి ఉగాది తర్వాతనే ఇంకా అన్ని
మొన్ననే మనం సంక్రాంతి ఏసుకున్నాం కదా సంక్రాంతి ఉగాది ఇంకేవేవో పండుగ ఇలా
ఆంధ్రాలో మంచిగ్ జరుప్ కుంటారండి ఆ పంట మంచిగ పండిన వాళ్ళకి సంతోషాలు పండగ బాగా జరుపుకుంటారు హుమ్
ఇవన్నీ ఈ పండుగలవన్నీ వచ్చి ఎళ్ళిపోతే ప్రతి సంవత్సరంలో మనల్ని అలరించి పోతూ ఉంటాయి కాని మన జీవితంలో కొంచెం మార్పు జరిగితే అదే సంతోషం అంతే కదండి
అంతే అండి
ప్రతిదీ మనం చెడు అని మంచినని ఇవన్నీ మన విషాదాలు కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని నిర్ణయిస్తూ ఉంటారు మన చుట్టుపక్కన ఉన్నవాళ్ళు కానీ మనం ఏ మార్గంలో నడవాలో ఎలా ఉండాలో ఏం చెయ్యాలో అనేది ప్రతిదీ మనకి నేర్పిస్తూ ఉంటుది ఈ కాలం
అవును
అందుకే దీన్ని ఉగాది అన్నారు నూతన సంవత్సరం కింద లెక్కేశాం
అవునం
ఈ ఉగాది రోజు మేము మార్నింగే ఉదయాన్నే తలస్నానం చేసి పూజ చేసి
ఉమ్
పూ ఫలహారాలు అవి సేవించి ఉగాది పచ్చడి తిని మా ఇరుగింటి వాళ్ళకి పొరుగింటి వాళ్ళకి ఇచ్చి ఆ చివరిగా మేము వంటకాలు మొదలు పెట్టాము అండి ఏ పండగ అయినా మనం వంటకాలు అయితే పిండి వంటలు కామన్ గా చేస్తాం కదండి
అవునండి
బొబ్బట్లని మా అమ్మగారు బొబట్లు అవి చేసారండి
ఓకే ఆహా ఆ ఇష్టమే అండి
ఉగాదికి ఖచ్చితంగా బొబ్బట్లు స్వీటు అనేది ఖచ్చితంగా తినాలి ఎందుకంటే షడ్ రుచుల్లో అదొక రుచి కాబటి
అవునండి
కానీ మనలో ఉండాలని చెప్పి కొంతమంది ఆనందం కోసమే ఆ ఆ స్వీట్ ని ఎక్కువగా చేసుకుని తింటారు ఆ బొబ్బట్టు కూడా బెల్లంతో చేస్తూ ఉంటారు హెల్దీ కూడా
అవునా
పైన నెయ్యి పూసి చక్కగా తింటారు మా అమ్మగారు అట్లనే చేశారు ఆ బొబ్బట్లు స్వీటు బూరెలు
ఊ
ఇంకేమై ఉంటే జంతుకులు అట్లా చేసి మా ఇరుగు పొరుగు వారికి ఇచ్చి
ఊహూ
సంతోషంగా పంపిచ్చాము మా ఇంటి వారిని ఈ నెల పండుగ మాకు బాగా జరిగింది
హ్హ్ మ్మ్
ఏంటండి మీరు బాగా జరుపుకున్నారా
ఆ జరుపుకున్నామండి
ఆ ఏమో వాళ్ళకు తెలుసు ఇది ఆ అది ఒక విశిష్టత అండి మనం ఎన్నెన్నో నేర్చుకుంటాము ఎన్నెన్నో తెలియజేసుకుంటాము అందరూ ఏదో ఒకటి
ఉగాది అనేది ఒక నూ తన సంవత్సరంలాగా మనం పెట్టుకుంటాం కాబట్టి అది మనకు ఒక పెద్ద పండుగలగా సెలబ్రేట్ చేసుకుంటాం
మ్మ్ హ్
కొన్ని కొన్ని అవుతుంటే కొన్ని కొన్ని అవవు
చెప్పు బాగున్నయ్ చాలా బాగున్నయ్ ఆ
మీకు ఈ ఉగాది విశిష్టత గురించి తెలుసా అండి ఎమన్నా
ఏంటండి నేను కాదు
గురించి తెలుసా అని అడుగుతున్నాను
మ్మ్ హలో
ఈ ఉగాది స్పెషాలిటీ గురించి మీకేమన్నా తెలుసా అని అడుగుతున్నానండి
పండుగ చేసేసుకుంటారు
కానీ
అదే తీసుకెళ్ళండి రా అటు నుచ్చేల్లి కానియ్